హలో ఆ విన్ పిస్తోంది
ఆ ఎలా ఉన్నారండి ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మ్మ్ బానే ఉన్నాం మీరు బాగున్నారు కదా తిన్నారా హలో తిన్నారా అ హలో
హలో
హలో
మీరు తిన్నారా అండి
ఆ తిన్నాము ఏం పెట్టారు
మాకా ఫీజ్ లో ఫుడ్ ఏదో రైస్ బజ్జీ చేసాం అండి అది మాకైతే ఏం నచ్చలేదు కొద్దిగా తినేసి కొద్దిగా పడేసామండి మీరు ఏం తిన్నారు
నీన పప్పు రసము రైస్ మా పిజీలో బాగా నే ఉంటాది తినొచ్చు
అవునా మా పీజీలో అయితే అసలు బాగుండదండి రోజూ అంతే అంటే ఒక్క రోజు అయితే ఏమో లే అనుకోవచ్చు ప్రతి రోజు అంతే మాకు
మ్మ్ దాంట్లో పర్లేదు తినొచ్చు ఏదో ఒకటి తినేది చేస్తారు ఏమంటే రూమ్స్ బాగుండవు
ఆ మాకు రూమ్స్ అన్ని బాగుంటా మాకు రూమ్స్ అన్ని బాగుంటాయండి ఆ ఫుడ్ ఒక్కటి బాగుండదు అంతే
అంతే ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు కదా రూమ్స్ బాగుంటే ఫుడ్ బాగుండదు ఫుడ్ బాగుంటే రూమ్స్ బాగుండవ్
మ్మ్ అది నిజమే ఇంకా అన్ని కావాలంటే యడ దొరుకుతుందో అర్థమే కాదు యాడొ ఒకటి అడ్జస్ట్ అవాలి ఇంకా మనము
కావల్ల ఏదో ఒకటి అంత కన్న
ఆ అవును
మీరు పోలేదా ఇంటికి
ఆ వెళ్ళాలండి వెళ్తున్నాం మీరు మీ ఊర్లో ఎప్పుడు వెళ్తున్నాం అంటే పండుగ ముందు రోజు వెళ్తామ అండి
ఓ నిను అంతే పండుగ ముందు రోజు పోతాను మీ ఊర్లో బాగు చేస్తారా పండుగ
అంతా ఏం
నాకు
చేసా దీపావళి బాగ చేస్తా మండి మా సైడ్ మిగతా వాన్ని వినాయకచవితి ఉగాది చేసాము పర్లేదు
పస్ట్ పండుగ కదండి
అ అవును చైత్రిక మాసం మొదటి రోజున వస్తుంది ఉగాది కొత్త సంవత్సరం అని
ఉగాది రోజు కొత్త బట్టలు కట్టు కుంటారు మరి పచ్చడి చేస్తారు అన్ని ఐదు రుచులు ఏడు రుచుల పంట
ఆ ఉగాది పచ్చడి కమెన్ ఏ ఇంకా నిను తిన్ను
అదే ఐదు రకాలుగా యూస్ ఎసి చేస్తారు పచ్చడి
అవును అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్ని కొన్ని రక ఒక్కొక్క రకంగా చేస్తారు
ఆ మా తీపు పులుపు చేదు అంట
ఆ
అట్లా జెస్తది మ్ మామూలుగాంగ పండగ చేస్తారు కద చిత్రానం తాళింపు పప్పు పు రసం అన్ని అట్లా అన్ని కామన్ గా చేస్తాయి
ఆ మా సైడ్ అయితే బొబ్బట్లు కజ్జికాయలు అవన్నీ చేస్తామండి మేమైతే
మ్ మా సైడ్ కూడా చేస్తారు అంటే ఈ పండుగ మేయిన్ అయితే ఇంకా అవే కదా పచ్చర్లు అండి ఆ పోయినా మాకు వర్క్షాప్ జరుగుతాంది ఈ రోజ్ లాస్ట్ మం మినీ ప్రాజెక్ట్ లాగా చేసాము అదేంది రైన్ డిటెక్ రైన్ ప్రొడక్షన్ అని
ఆ అంటే ఏం పర్పస్ కోసం అది అంటే రెయిన్ ఎంత పడుతుంది అనేసి మెజర్ చేయనికా ఏమన్న
కాదు కదా ముందుగాని ఇంత డిగ్రీస్ లో ఉన్నప్పుడు పడతాదో లేదు ముందుగాని ఇం ఇంటిమేట్ చేయడానికి యూస్ చేస్తాం
ఆ వచ్చిందా అండి మీకు ఔట్పుట్
వచ్చింది అంటే సెన్సార్ షూస్ చేసి రైన్ సెన్సార్ ఇంకా లి హెచ్ చ్చటీలు ఎవరు అంత యూస్ చేసి చేశామండి వచ్చింది ఔట్పుట్ కూడా
మాకు పోయిన వీక్ లో వర్క్ షాప్ జరిగిందండి మాకు ఐ ఓ టి ఎంబెడెడ్ సిస్టమ్స్ మీదనే మేము కూడా మిని ప్రాజెక్ట్ చేసాం అన్నమాట అది స్మార్ట్ స్ట్రీట్ లైట్ మానిటరింగ్ అన్నమాట
మ్ అంటే ఏం చేస్తారు దాంట్లో
అదే ఇప్పుడు ఆ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా అం టె వెహికల్స్ వెళ్తూ అంటే నైట్ టైమ్స్ వెహి కల్స్ వెళ్తూ ఉంటాయి అట్లా కాకుండా కొన్ని టైమ్స్ అంటే నైట్ టైమ్స్ అంత మొత్తం వాన్ లోనే ఉంటుంది కదా ఫ్లైట్స్ ఆ అట్లా కాకోకుండా ఆ వెహి కల్స్ ఎప్పుడు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది
ఆ
ఆ వెహికల్స్ తిరిగనప్పుడు ఆఫ్ అయిపోతుంది అట్లా ఎలక్ట్రిక్ సిటి ఆ సేవ్ అవుతుంది అది అది ఆ అది చే స్తామండి మేము మీరు పోయిన వీక్ ఆ వచ్చిందండి వచ్చింది ఔట్పుట్
ఇంకేం చేసినారు వర్క్ షాప్ లో
సెన్సార్స్ యూజ చేపిచ్చి ప్రతి ఒక్క సెన్సార్ పైన ఆ ఎట్లా కంట్రోల్ చేయాల ఎట్లా డిటెక్ట్ అవుతుంది ఎట్లా రేట్ చే సందది సెన్సార్ వాల్యూస్ ని అడినోనివి ఆ బానే నాలెడ్జ్
మాకున్న బాగానే చెప్పారండి మాకున్న వర్షాప్ జరిగింది కదా ఈ వీక్ లో బాగానే అన్ని నేర్పించారు సెన్సార్ నీ అన్ని యూస్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ సెన్సార్స్ అన్ని యూస్ చేశాం
సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేశారాండి మీకు
ఇంకేం చూస్తున్నరండి మీరు
చేయలేదండి సర్టిఫికేట్ ఇచ్చినారా
ఆ ఇచ్చారు అయిపోయిందని ఇస్తారు గదా అంత ఫీడ్ ఈరోజు అంత ఫీడ్ బ్యాక్ చూపించుకొని అంటే మీ ప్రాజెక్ట్ లాగా అన్ని గ్రూప్స్ కి ఇచ్చారు అందరూ చేసాము అంతంగా ప్రిన్సిపల్ హెచ్ఓడి అంతా వచ్చి చూసి ఏమేం చేశారా అన్ని చూసారు ఇంగ అందరితో ఫీడ్బ్యాక్ ఇప్పించుకొని సుమారు లాస్ట్ సర్టిఫికెట్లు కొన్ని ఇచ్చారు
మా మాకు అంతే ఇంకా కదా అసలు సర్టిఫికేట్స్ ఆ ఇచ్చినారండి ఆ గ్రూప్ ఫోటో దిగినమూ అంటే మేము మిని ప్రాజెక్ట్ చేసాం కదా అది మా హెచ్ఓడికి ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టాలంటా అంటే చేస్తున్నాము లాస్ట్ లో అది కూడా వన్ అవర్ లోనే వన్ అవరే టైమ్ ఇచ్చారు అంటే మేము ముందే అనుకోలేదు ఏం చేయాలి అనేసి వాళ్ళు సడన్ గా మీ హెచ్చుఓడి సార్ చెప్పారు మిని ప్రాజెక్ట్ అంటే హెచ్ఓడి సార్ హెచ్ఓడి సార్ అడిగారంట
అవునా
ఆ ప్రతి ఒక్కరు పెట్టాలి అనేసి అట్లా మాకు అంటే ముందే ఇన్ ఫాం చేసింటే ఆ రోజే చేయాలి అనేసి ఆ మేము ముందే చూసుకునే వాళ్ళం కానీ వన్ హవర్ టైమ్ ఇచ్చారు ఆ వన్ అవర్ లో ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏందని వెతు మళ్లి దాన్ని అంత ఏం ఏమేం కావాలి చూసుకొని మళ్లి కాన్ఫిడెన్స్ అయితే వర్క్ షాప్ ప్రొవైడ్ చేసిన వాళ్ళే తెచ్చారు ఆ దాని వల్ల కొంచెం బెనిఫిటే మనకి ఇంకా అప్పుడకప్పుడు చేసినామండి మేము ఉ్మ్ వీడియో అయితే కొంచమే రికార్డ్ చేస్తుండేది
ఆ ఫుల్ వీడియో రికార్డ్ చేసి పెట్టాలా
ఆ అంటే లాస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆ అట్లా చేయడం జరిగి ఆ అట్లా దానికి ఒక టైం అయిపోయిందా మళ్ళీ లాస్ట్ లో ఇంకా హెచ్ఓడి సార్ వాళ్ళు
వాళ్ళు ముందే చెప్పి చేపిచ్చింటే సరిపోయేది టైమ్ సరిపోవు మీరు అన్నట్లు వీడియో కూడా తీసుకునే వాళ్ళు ముందు రోజన్నా చేపిచ్చింటే లా సరిపోవు క
కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ బాగా టైం యూటిలైజ్ చేసుకున్నాం అనిపించింది మాకైతే
ఉమ్మ్ ఇంగ లాస్ట్ అంత టైం అయిపోతాది ఎందుకంటే వాళ్ళ అంతా వన్ వీక్ అంతా చెప్పింటారు కదా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇయ్యాల ఇంకా అంతా ఉంటది గా సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్స్ అంతా
ఆ అవునా
అదే ముందు రోజే మాట్లా దాని మిని ప్రాజెక్టులన్నీ ముందు రోజు చేర్పించింటే సరిపోవు బాగ వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నట్లు అంతా హడావిడిగా ఉంటాది కదా లాస్ట్ లో
ఆ మీ ప్రాజెక్ట్స్ కి ఏం సెన్సర్ యూస్ చేస్తా రండి మిని ప్రాజెక్ట్ చేశారు కదా మీరు
లర్ అనూ రైన్స్ అని సార్ చూ చేసా చేసా అన
ఉమ్మ్ మా ప్రాజెక్ట్ కి అయితే మేము అ ఎల్డిఆర్ సెన్సారు అల్ట్రాసోనిక్ సెన్సారు మళ్ళీ వచ్చేసి ఆ ఆ ఎల్ డి ఆర్ అల్ట్రాసౌనిక్ ఇంకోటొచ్చేసి పి ఐ ఆర్ చెన్సార్ యూస్ చేసినం
ఆ
మ్మ్
పి ఎస్ పి థర్టీ టూ యూస్ చేస్తాము
ఆహ లేదండి ఆడినో బేస్ పైన చేసినాం ఆడినో
ఓకే ఈ ఎస్ పి థర్టీ టూ యూస్ చేస్త యూ ఎస్ థర్టీ టూ యూస్ చేస్త ఉమ్ ఆడినో అన యూస్ చెయ్ ఈ ఎస్ పి థర్టీ టూ ఉన్నాని ఇంగ దాన్ని యూస్ చేసి మేము చేసాము అలాగింగ బజారు అంటే ఇంగది అది రైన్ పడినప్పుడు ఇన్ని డిగ్రీ ఫిఫ్టీ టు సిక్స్టీ హ్యూమిడిటీ టెంపరేచర్ నబుడు ఇంగ బజ్ రైన్ వాటర్ పడినప్పుడు బజర్ అనేది మోగుతాది
ఆ బానే ఉందండి మీరు
ఆ ఔట్పుట్ వచ్చింది లాస్ట్ టు మాకున్
అవునా ఓకే అండి
ఏం చేస్తున్నరండి
ఏం జెయలేదండి కాలీగానే ఉన్నాం సరే అండి అయితే వొర్క్స్ ఉన్నాయి చదువుకోవాలి
ఆ సరే అండి
సరే అండి బాయ్ అండి